హలో హాయ్ సిస్టర్
హలో కొంచెం గట్టిగా మాట్లాడండి.
హలో
ఆ చెప్పండి తిన్నారా,
ఆ తిన్నాను సిస్టర్ తిన్నారా మీరు
తిన్నాను ఏం చేస్తున్నారు,
నేను సిస్టర్ తిరుగుతున్న సిస్టర్ మీరు
పండుకున్న
నేను నార్మల్గా ఇంట్లో పండుకుంటా ఎంతాగానం చేసినం కదా
ఉ ఎం కర్రీ చేసారు,
ఏదో ఇగా గ్యాస్ మీద పెట్టాను ఆడపిల్లాకుంటే పని లేకుంటే ఉంటా ఇగ టైం
ఎక్కడికి వెళ్ళలే రా సిస్టర్ ఈరోజు
వాళ్ళు ఇంకా ఈ టైం లో ఎక్కడ వెళ్తాం ఎక్కడ వెళ్ళలేదు మీరు ఎక్కడన్నా యెళ్తున్నారా ఏంటి
ఏం లేదు
ఓకే ఇంకేంటి విశేషాలు
ఉమ్ సేప్పాలే సిస్టర్ మీరు సాంగ్స్ ఇంటారా సిస్టర్
ఆ
సాంగ్స్ ఇంటారా సిస్టర్
ఒక్కనిమిషం కొంచెం గట్టీగా మాట్లాడండి
హలో
హలో
ఆ చెప్పండి
సాంగ్స్ ఇంటారా సిస్టర్ మీరు
ఎప్పుడప్పుడు రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పు
ఏ సాంగ్స్ మీ ఫేవరెట్ సాంగ్ ఏంది సిస్టర్
నాకంటే ఫేవరెట్ సాంగ్స్ ఏమి ఉండవు ఇంకా ఇంకేంటి విశేషాలు ఎక్కడి వరకు వచ్చింది మీ కాలింగ్
నా కాలింగ్ అన్నితోనే ఉంది ఇగ
అంతేనా
అంతే
ఓకే
ఇంకా
చెప్పాలి మీరే
ఎలా ఉంది మీ సైడ్ వెదర్
వెదర్ బానే ఉంటది వెదర్ కేమౌతది ఇంగ అప్పుడు ఎండ గొట్టినప్పుడు ఎండ గొడుతుంది. చలి బెట్టినప్పుడు చలి బెడ్తది. వర్షం బడ్డప్పుడు వర్షం బడుతుంది అంతకు మించి ఏముంటుంది
అవునా
అవును
మీరు సాలార్ జంగ్ మ్యూజియం యెళ్ళారా సిస్టర్
ఉమ్ అప్పుడు వేళ్లాను
అక్కడ చాలా బాగుంటుందంట
వన్ సెకండ్ ఐ విల్ కాల్ యూ లేటర్
ఓకే సిస్టర్